హలో ఎవరండి ఈ హలో విన్పిస్తుందా ఆ చెప్పండి
నీకేమన్నా పిండి వంటలు వచ్చా
ఆ వచ్చు నాకు
పిండి వంటలు గురించి చెప్పండి
పిండి వంటల గురించి చెప్పాల్నా
ఆవున్
మేము తెలంగాణలో సర్వపిండి పెట్టుకుంటామండి, మీకు తెలుసా సర్వపిండి అంటే
ఉ
దానికి బియ్యపు పిండి కావాలి
పిండి కావాలి
అ బియ్యం
ఆ బియ్యపు పిండిలో నువ్వులు
శనగపప్పు కొంచెం పల్లీలు
లు
వేసి ఎల్లిపాయ జీలకర్ర కూడా దంచి వేసుకుంటాము అది ఉలిగడ్డలు కూడా వేసుకోవచ్చు అది ఎవరకి ఇష్టం అయిన తీరు అది మం
అది మంచిగా ఉప్పు కారం సరిపడా వేసి, వాటర్ వేసి, మంచిగా పిసికి ఒక అది గిన్నెకు ఆయిల్ రాయాలి.
రాసిన్ తర్వాత ఆ పిండి ముద్ద ఇంత తీసు ని మంచిగా గిన్నెకు అడుగున సన్నగా వత్తుకోవాలి, వత్తుకున్న తర్వాత సిమ్ ల పెట్టి సస్టౌవ్ మీద పెడితే కట్. ఐదు పది నిమిషాలకు మన్ చిగా కజుపిండి తయారవుతుంది అద్ చాలా టేస్ ఉంటుంది ఇది మా తెలంగాణ వాళ్ళకు చాలా ఇష్టం
ఉమ్
మీక్ తెలుసా ఇది
ఆ తెలుసు
ఎప్పుడన్నా తిన్నారా అండి మీరు
తిన్న తీన్
బీ ఏమన్న పిండి వంటలచ్చ
రాద్ గాని నాకు స్వీట్ లచ్
స్వీట్లు చేయొచ్చా
ఊమ్ సీట్లు మేము మైసూర్ పాక్ చేసినాము
ఒకసారి మైసూర్ పాక్ గురించి చెప్పండి. నాకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. మేం అదో సరి చేస్తే ఫెయిల్ అయింది
ప్పుడు మనము ఒక శనగపిండి తీసుకోవాలి ఫస్ట్
కరమా
మ్ మనం ఎంత గ్రాములు తీసుకుంటామో గిన్నె సైజ్ తీసుకుంటున్నా ని
మ్
అంత సైజులా ఆయిల్ తీసుకోవాలి
మ్
ఆయిల్ లేద నెయ్యి
మ్
తీసుకొని
ఏ అయిలైనా సరే నా
అయినా సరే ఆ పల్ నూనె కాకుండా తీసుకోవాలి
ఆహా పల్లె నుూన తననికి మంచిగా ఉండదే
తీసుకున్నాక ఆ మనం ఆయిలు వేడెక్కినాక మనము పింటి అందులో వేసేసి మొత్తము కళ్ళ పెెట్టాలి
మ్
మిశ్రముం దగ్గర అయిన ప్రేమల దగ్గర మనకు ఇంకా గట్టిగా అనిపించినట్టు అనిపిస్తే ఇంకొంచెం ఆయిలే వేసుకోవచ్చు
ఆ
ఆయిలు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఇష్టము వేసుకొని కలుపుకొని దగ్గరిక అయినాక మనము పక్కబండి మనము చక్కెర అనేది అందులో చేసేసుకోవాలి
పిండిలోనేనా
ఆ చక్కర వేసేసుకొని గట్టిగా అయిన తర్వాత చాలాసేపు ప్రాసెస్ ఉంటుంది స్లో ఫ్లేమ్ మీద కలుతనే ఉండాలి
ఆ
కలిపి కలిపి కలిపిన తర్వాత ఆ లాస్ట్ కు కొంచెం ఒక బటర్ పేపర్ తీసుకొని లేదా ఒక ప్లేటు కు ఆయిల్ లేదా నెయ్యి రాసేసుకొని అందులా వేసిన తర్వాత కొంచెం సల్లారిన తర్వాత ఆ కడి వేసేసుకోవాలి మనకు ఇష్టమన్న సైజుల కడి వేసేసుకుంట వేసుకో ఒకవేళ బాగా చల్లారితే అది గట్టిగా గట్టి పడుతుది
ఆ
ఎలర్ ముందే చెప్పాలి ఇక ఇంకొక స్వీట్ ఏంటంటే కాజు కట్లు కాని ఉంటది కాజు కట్ మనం ఎంత కాజు తీసుకుంటున్నామో అంతకు సరిపడి చక్కర్ తెచ్చేసుకోవాలి
హమ్
కాజు చక్కెర మనం గ పట్టుకొని పట్టుకున్న తర్వాత దానిలో నెయ్యి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అది మొత్తం కలిసిన తర్వాత అది నెయ్య లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చా అది పేస్ట్ లెక్క అవుతుది వేస్లక అయనాక దాన్ని ఒక బటర్ పేపర్ని వేసేసి డైరెక్ట్ అది డ్రై అయినాక ఎండుతది
హూ
ఎండినాంక దాన్ని సేమ్ అండి మైసూర్పాక్ తీసుకున్నవి కడిగేసుకో
చాలా టేస్ట్ ఉంటది కావచ్చు
అది టేస్ట్ ఉంటది ఇగ లడ్డూలు గూడ చేసుకోవచ్చు మనం శెనగ పిండి తీసేసుకొని బోంది పట్టుకోవాలి
ఊ
సింపుల్గా కా కాల్చుకోవాలి
ఊ
సింపుల్ గా కాల్చుకున్న తర్వాత కాల్చుకుంటేనే మంచిగా వస్తాయి కదా లడ్డులు బాగా మర్చుకున్నాక అందులో లడ్డూలు ఏసేసి కొద్దిసేపు నానబెట్ ట్టిన తర్వాత కొంచెం చల్లారినాంక వెంబడే లడ్డులు కట్టుకోవాలి లేకపోతే లడ్డులు కట్టడం రాదు పొడి పొడి అయితది ఐతే లడ్లు కట్టుకున్న తర్వాత అందులో యాలకుల పొడి కూడ కొంచెం వేసేసుకోవాలి చేతికి మనం ఆయిల్ లేదా రాసేసుకొని కట్టేసుకోవచ్చు
నెయ్యి తోటి కడితే ఇంకా లడ్డూలు బాగా రోజులు నిల్వు ఉంటాయి
తరువాత చేసుకోవచ్చు పిండి కలుపుకొని ఒక గంట క్యారీ కట్టేస్కొని చపాతి లెక్క పూరి లెక్క చేసేసుకోని
హు
అందులో పల్లీల పొడి వుంటే పల్లీల పొడి ఎసేసుకొని మధ్యలో స్టాఫింగ్ పెట్టేసుకుని కాల్ చేసుకుంటే అదాయిపోతది అదే పిండితోని మనము, గవ్వలు కూడా వేసేసుకోవచ్చు, గవ్వలు చెక్క ఉంటే గవ్వలు లేకపోతే నార్మల్గా సైజ్ చేసేసుకొని అందులో వేసేసుకోవచ్చు, దాన్ని చక్కరగా పాకం వేస్తే గవ్వల్ రెడీ గవ్వలు అయినా తరువాత రొట్టెద మాదిరి వేసి కట్ చేసి అవిటిని రౌండ్ చేసెసి సేమ్ అదే పానకంలో వేస్తే ఆ రొట్టె కొంచెం కాల్చుకున్న తర్వాత పాక వండ వేస్తే కజ్జయిలు కూడా బాగానే వస్తాయి.
ఉ
అ అదే పిండితోని మనము ఆ భాదుషాలు కూడ వేసుకోవచ్చు, సేమ్ అదే లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత కొంచెం వడల లెక్క సైజు చిన్న సైజులు వేసుకొని కాల్చుకున్న తర్వాత అదే పాకంలో వేసి నైట్ అంతా నానబెట్టిన తర్వాత, తెల్లారు తింటే అవి బాగుంటాయి.
మ్ మీరు గులాబ్ జామున్ చేయొచ్చ అండి
పాలతోనే కలుపుకోవచ్చు లేదా వాటర్ తోనే కలుపుకొ చేసి అవి కాల్చుకున్న తర్వాత పాకంలో ఏసుకుంటే అవి ఇట్ల జాయిన్ అయ్యి వేరుగైతై
హ్మ
ఇంకొకటి ఏదంటే మనము ఆ రొట్టల్ గిట్ల చేసుకుంటరా రొట్టెలు చేసుకొనీ ఇగా అవి కూడ కడిగి ఏసేసుకొని నూనలోకాల్తే ల్చుకొని దాన్ని కూడ స్వీట్ల ఏసుకుంటే అవి కూడ ఒక స్వీట్ అవుతాయి.
స్వీట్స్ చాలా బాగుం ఉంటది ఈ చపాతీలను బెల్లముల ఇట్లా ఇట్ల కలిపి పాలతోటి కలిపితే కూడ అదొక రకం స్వీట్ తయారయితది చపాతీలు వేడి వేడి మీద
అది గూడ బానే ఉంటది.